హలో బాగున్నారా
మెర్బా సర
బాగానే ఉన్నా మడి చదువుకుంటున్నారా లేదా మ్యారీరా
ఓహోహో రెండు పెళ్ళిలడి మీరు
అయ్యో జోము చేయకండి జస్ట్ అడుగుతున్నా అంతే చాలా కామెడీ చేస్తున్నారు అసలు
అయ్యో థ్యాంక్ యూ అ ఎప్పుడుంతే చె్య ంచి ని ఫ్రెండ్స్ తన్న
అవునాయనకర
మాది ఈ రోజు బిర్యానీ అండి కాలేజీ నుంచి గొప్పలు చెప్పు కాలేజీరు టూ పర్సెంట్ ఏంటండి తెలుందుకురా
ఈరోోజు స్పెషల్ ఏంటి మరి బిర్యానీ తీసుకున్నారు అ
ఎగ్ అ అంటే మా అంకుల్ మా ఓన్నర్ అంకుల్కి రెంటు ఎల్లింది అందుక అందుకనే మాకు బిర్యానీ పార్టీచిలు
ఆహా మరి పండక్కి ఇంటికి వెళ్తున్నారా
నామండి
ఆ మీరు సేలే చేసుకుంటారా అండి పండగ
అ
ఆ చేసుకుంటాం అండి చాలా గ్రాండ్గా చేసుకుంటాం
అవునా
అవునండి
మీకు ఏ ఫెస్ట్ నాకా నాకు చిట్చటిన్ అంటే బాగా ఇష్టం అండి అంటే మా రూమ్మేట్ కొంచం బాగా ఇట్లా ఇరిటేట్ చేస్తుంటారు
ఆ
అందులోనూ ఒక ఆమె గాయసం అీ అవును కా
అ
ఏంటండి మీ వైఫై కనెక్షన్ సరిగ్గా లేనట్టుంది కొంచెం
డు ఓకేనా అండి
ఆ ఓకే ఓకే హలో ఆ ఓకే అండి
మే ఉంటది గాయస్ అని ఆమె నాకు క్లోస్ కొంచెం అమె బయి ఇర్రిటేట్ చేస్తానా
అవునా
హ్మ్ బట్ మంచి ది లైక్ మేము అన్ని షేర్ చేసుకుంటాం
హ్మ్
మీరండి
మాకు మేము హాస్టల్ ఉంటాం కాబట్టి మాకు కాలేజ్ కింద చదువుకుంటాం ఓ హాస్టల్ కొచ్చామంటే ఎప్పుడు బయటికి వెళ్ళడమే ఉంటది
కెల్లరా
లేదు వెళ్తాం కాకపోతే వీకెండ్స్కి వెళ్తాం
ఓకే అంటే మీరు ఎక్కడండి ఉండేది
ఊరు హైదరాబాద్ లో ఉంటామండి హాస్టల్ హ్మ్ హైదరాబాద్ లో
హైద్రాబాదా
హ్మ్మ్
షా అంటే ఫ్రెండ్స్ ఉన్నారు నాకు కచ్చి హైప్
అవునా
ఆ
ఎన్ని డేస్ మరి హాలిడేస్ ఉగాదికి
హలో ఎం
హలో ఓకేనా అండి
ఎన్ని రోజులు
అంటే రంజాన్ కూడా ఇంక్లూడ్ చేస్తే ఒక త్రీ టు
ఉ అవును
ఎక్కువ రోజులు వస్తే ఇంటికెళ్లికొంచ్ మంచిగా చిల్ అవుదామని చూస్తున్నా
ఇంకేంటండి హలో
బయటికి వెళ్తారా ఫ్రెండ్స్ చిల్ అవ్వడానికి ఓకే
యా బట్ మా రూమ్మేట్స్ చాలా లేజీ అండి అసలు రారు
తెచ్చుకో
అస్సలు లేజీఏ
అ
ఇంకేంటండి తిన్నారా డిన్నర్ చేసినర
చేశాను అప్పుడే
యా షోర్ అండి నెక్స్ ఈ వీక్ యాక్చువల్లీ నేను హైదరాబాద్ రావాలి సో నెక్స్ట్ వీక్ నేను హైదరాబాద్ వచ్చే పని ఉంది యాక్చుల్లీ
అవునా
ఏ కలు ధాం
ఊహ్మ్ మ్ సరే ఒకవేళ
మ్ మీరు డిన్నర్ చేసారా
ఆ చేశాను అప్ప
ఆ ఓకే లే డిన్నర్ చేస్తారా అవునా ఏం కూర స్పెషల్ స్పె షల్ ఏం టండి ఈరోజు అచ్చా ఎగ్గా అంటే మీరు హాస్టలేనా లే కపోతే ఇంటి దగ్గర ఉం ఉంటారా
హాస్టల్
మ్ హాస్టలేనా ఓకే ఇం కా అండి
ఏంటి టీవీ పెట్టారా అవునం
ఆంటీ టి లేదండి పక్కన రూమ్ మేట్స్ దే ఆర్ డిస్టర్బింగ్ మే లాట్ అండి.
అహా ఇప్పుడు వినవస్తుందా.
బిందు తగ్గించుకో సౌండ్ వస్తుంది.
చ్
బట్ ఈ యాప్ చాలా యూస్ఫుల్ గా ఉంది. కదండి.
అవును
ఈ యాప్ చాలా యూస్ఫుల్ ఉంది గదా.
ఆ పాకెట్ మనీకి బాగా యూస్ అవుతుంది.
ఉమ్ అవునండి. ఏం
ఎ సబ్జెక్ట్ బాగా ఇష్టం
ఎవరితో యుగా తెట్ ల ఇంతే మారలేదు. అంటే ఆ ఓకే ఆ ఇంకేంటండి చెప్పాలి.
ఏ సబ్జెక్ట్ బాగా చదువుతవు.
అంటే మీరు ఏంటండి ఏం చదువుతున్నారు. మీరు లైక్ బీటెక్ డిగ్రీనా అలా ఇన్నే ఉంటున్నారు.
చె అ
ఎంబీబీఎస్
వాళ్లదే
ఓ మీరు చాలా గ్రేట్ అండి ఎంబిబిఎస్ చదవాలంటే చాలా డేర్ ఉండాలి నాలెడ్జ్ ఉండాలి. పేషన్స్ ఉండాలి. మీకు చాలా పేషన్స్ చాలా ఎక్కు ఎంబిబిఎస్.
ఉ
అంటే మీకు సీట్ వచ్చిందా అండి నీటిలో
ఆ మాకు సీటు వచ్చిందండి.
అవునా నేను బిఎస్సి బయోటెక్ టెక్నాలజీ
ఓ
యా ఇంకాండి
అంటే ఇష్టం తో చదివితే ఏదైనా కష్టం ఉండదు కదా అత్త నాకు ఏమన్నా కావాలే అని చాలా ఆశ ఉండే అందుకనే ఎంబిఎస్ చేశా
ఉ హు
కలిసేన
అవునా ఇంకేంటండి
ఏం లేదు రోజు చదువుకునే ఉంటా
టెస్ట్ కాదంటే ఇంటలేదు
డోర్ సౌండ్
మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటండి
బయోలజీ ఆ ఉంటాందిండి బేసిక్స్ లో చెప్తారు డోర్ సౌండ్ చూసా అన్నది అంటే మీరు ఎంబీబీఎస్ కాదు కదా మీకు తెలియదు కదా దీని గురించి మీకు
ఓ అది కరెక్ట్ లేడి ఇంకేంటంట మీరు చాలా ఫన్నీగా మాట్లాడతారు ఏం చేస్తున్నారు అవునా చదువుకున్నారండి మరి
ఉ ఇప్పుడు నైట్ చదవనండి ఎర్లీ మార్నింగ్ లేసి చదువుతాను
అవునా
రాలే సార్
బాగా చదువుతారండి అంటే మీరు టాపర్ అనుకుంట వాళ్ళ చదువు వాళ్ళ ఇష్టం అండి
ఏ టాపర్ ఏం లేదు గానీ ఫోన్
మీరు టాపర్ అనుకుంటా అబ్బా
లేదు ఫోర్త్ ఫిఫ్త్ ర్యాంక్ అట్లుస్తు అంటే స స అ
ఏే అ అలా అయినా గ్రేటేనండి మేము జస్ట్ కస్ కోసం చదువుతాం
న ఇంకామరి
మీ కాలేజీ పేరండి
ఇ అవన్నీ అ అవన్నీ ఎందుకులే మనం కలిసినప్పుడు చెప్తాము వస్తారా మీరు హైదరాబాద్కిి ఆ కేష్
కలుద్దామండి వచ్చిన తర్వాత
ఆ
సరేనండి మరి
అ
టెన్ అయిపోయి మళ్ళీ త్రీకి వచ్చింది ఇ త గురి ఓకేనండి బాయ్ అండి
ఆ ఓకే బాయ్ అ